హలో
వినిపిస్తుంద అబ్బా
వినిపిస్తుందబ్బా
ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఆఫీస్ లోనే ఉన్నా మీరేమ్ చేస్తున్నారు
నేను ఖాళీగానె ఉన్నా అంటే ఇంట్లోనే ఉన్నా
ఇంట్లోనే ఉన్నారా తిన్నారా అన్నం తిన్నారా
తిన్నం
పిల్లలకు బాక్స్ పెట్టారా
ఆ పెట్టా
ఏం కరీ చేేశారు
పిల్లలకేమో ఆలుగడ్డ ఫ్రై చేసా మళ్ళి ఇగ మాకేమో వంకాయి
అవునా
ఊహ్
పెళ్లి అయితె హస్తం
ఊమ్
ఏ క్లాసు పిల్లలు?
పిల్లలూ ఒక ఆయననేమో సెకండ్ క్లాస్, ఒక ఆయనేమొ ఫోర్త్.
అవునా. ప్రైవేట్ స్కూలేనా? గవర్నమెంట్ స్కూలా?
ఏ గవర్నమెంట్ స్కూల్ గాదండి, ప్రవేట్ స్కూలే.
ప్రవేట్ స్కూల్ ఏనా
మ్మ్ హ్హ్
మనం పట్టణాలల్లో ప్రైవేట్ స్కూల్కే పంపిస్తున్నాం గ్రామంలో ఉన్న పిల్లలయితే ఎక్కువ గవర్నమెంట్ స్కూల్కే ఎళ్తున్నారు.
ఇ గవర్నమెంట్ స్కూల్లో అయితనే మంచిది. మనకంటే ఇగ ఫ్యూచర్ లో ఏవైన అవకాశాలైనా దేని గురించైనా స్కూల్లనే మంచిదిలే గానీ ఇగ కొన్ని స్కూళ్లల్లో మీరా న్నట్టు గవర్నమెంట్ స్కూళ్లలో అయితే కొంచెం జాగ్రత్త చూసు కుండ్రు ఇట్ల చిన్న పిల్లలు అంటే గవర్నమెంట్ స్కూళ్లలో కష్టం ఎందుకంటే ఇగా ప్చ్ వాళ్ళనీ అంతగనం చూసుకోరని నా ఉద్దేశం
కాదండి మనం చదివింది గవర్నమెంట్ స్కూల్ కాబట్టి పిల్లలు కూడా గవర్నమెంట్ వెళ్తలేరు కదా
అవును కరెక్టే లే గానీ ఇగా, ఇగ మనకు సిచ్యుయేషన్ అట్ల లేదు ఇగ
ఏమండీ! ఇప్పుడు మనం గవర్నమెంట్ స్కూల్ కి పిల్లల్ని పంపించినా కూడా మనం వాళ్ళ దగ్గరకి వెళ్తూ వస్తూ ఉంటేనే, కొంచెం వాల్లకు కూడా అలవాటు అయితది. ఇప్పుడు కూడా అంతా మారింది సిస్టమ్ మారింది
అవును కానీ ఇప్పుడు మాములుగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అని ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ల లో ఉంటాయి కదా ఇగా అక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఉండవు కాబట్టి ఒకా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ వరకూ అందులోనె అంటే మీరు అన్నటు ప్రైవేట్ స్కూళ్లనే ఉంచి తర్వాత గవర్నమెంట్ దాంట్లకే తిసుకొస్తర్ ఎందుకంటే ఇందులోనె మనకు ఎప్పుడైనా దేనికైన జాబుకైనా లేదంటే ప్రతి దానికీ మీరన్న ట్టు గవర్నమెంట్ స్కూల్లో అవకాశాలు ఎక్కువ ఉంటాయి
అవును
మ్మ్
ఇప్పుడు కొంచెం ఫస్ట్ ప్రైవేట్ లో చదివిపిస్తే మంచిగ ఉంటది తర్వాత గవర్నమెంట్ స్కూల్లో ఏస్తెనే మంచిది
మ్మ్ అవును ఎందుకు అంటే కొద్ది ఇప్పుడైనా సరే ఎయ్యొచ్చు గవర్నమెంట్ స్కూల్లో కానీ ఇప్పుడు డైరెక్టు వాళ్ళూ మ్మ్ ఫస్ట్ అంగన్వాడి అని తర్వాతకీ ఇప్పుడూ స్కూల్లో అంటే కష్టం వాల్లు పొ వడం
ఇగ ఇక్కడైతెనేమో ఒక రెండు మూడు సంవత్సరాలు కొంచెం అలవాటయిన తర్వాత కి వాళ్ళు యొక్క కొంచెం మంచిగ ఎక్కువ అంటే మనం డబ్బులు ఇయ్యడం వల్ల ఎక్కువా కేరింగ్ ఉంటది కదా
ఇగ వాళ్ళకంటే ఇప్పుడూ గవర్నమెంట్స్ స్కూల్ లో అయితే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి జీతాలు వస్తాయి మనం పట్టించుకున్నా పట్టించుకోకపోయిన గున్నా కూడా ఎవ్వరూ అనేటోళ్ళు ఎవ్వరుండరండి ఎందుకంటే మాములుగనైతే కొన్ని ఊర్లలోనైతే అట్లనే ఉన్నది. కొన్ని ఊర్లలోనైతేనేమో చదువుకి న్యాయం జేసి వాళ్ళఅయితేనేమో అట్లేముండదు.
అవునండి మీరు అన్నట్టుగనే ప్రైవేట్ స్కూళ్లలో ముందు నేర్పించిన తర్వాత ఇగా మనం పట్నం లో మనకి ఏమన్నా పెద్ద పెద్ద చదువులు స్టాండెడ్ అనేది గట్టిగా ఉంటేనే కదా
ఆఅ
ఉద్యోగాల అవకాశాలు కూడా చాలా మంది నుంచి ఉంటాయి కానీ పట్నం లో కల్చర్ వేరు మన పల్లేటూరులో కల్చర్ వేరు చాలా డిఫరెంట్ గా ఉంటుంది కదండీ మన పట్టణాల్లో ఉంటే మంచిదంటారా పల్లెటూరులో ఉంటే మంచిది అంటారా
పట్టణాల్లో అంటే నాకు తెలుసి ఆయితే పల్లెటూరు వాతావరణమే మంచిది మనం చదువుకోవడం విషయంలోనైనా దేనికైనా సరేగాని ఇక మనం పట్టణాలలో అయితేనే కొంచెం బాగా వెళ్తారు కదా వెళ్ళే వాళ్ళు ఊ
మీకు ఒక విషయం చెప్పాలండి మా స్నేహితురాలు ఒక అమ్మాయి ఉండేది తను చదువు చదువు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం కోసం పట్టణానికి వెళ్లింది సిటెకె సిటికెళ్లినా తర్వాత అక్కడ కల్చర్ చూసింది మొత్తం నేలా ఉండదు మొత్తం స్టెప్ బై స్ట ఏ పనైనా మొత్తం గచ్చుల మీదనే మొత్తం ఎటు చూసిన లే చూసిన గచ్చు దళి ఉండదు ఏమి ఉండదు అంత
ఊ
అక్కడ ఆమా పెళ్లి చేసుకు పెళ్లి చేసుకుందాం అని అనుకున్నా
కొంచెం వాయిస్ కట్ అవుతుంది కొంచెం కట్
అంటే తన రిలే రిలేటివ్స్ వాళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు సిటీలో అమ్మాయికి పెళ్లి సంబంధం వచ్చింది సిటీలోనే
ఆ
అక్కని వెళ్ళింది గాని అక్కడ సిచ్యు సిచ్యువేషన్ మొత్తం చూసి వామ్మో నాకు ఇది నచ్చలేదని వెంటనే పారిపోయి వచ్చి సింది నేను ఎక్కడన్నా మా ఇళ ఇంటి దగ్గరే ఉండి మా పట్టణ మా గ్రామాలో ఎక్కడైనా జాబ్ చూసుకొని చేసుకుంటూ ఉద్యోగం చేసుకోవాలి ఇక్కడ అబ్బాయినే చేసుకోవాలి నిర్ణయించుకుంది ఆ అమ్మాయి మా ఫ్రెండు
అంటే మీరన్నది కూడా కరెక్టే ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి గ్రామాలలో అలవాట వాళ్ళు గ్రామాలకె పరిమిత అవుతారు మన ఎక్కడ తీసుకెల్లిన ఉండరు మరే సిటీ లో పుట్టిన వాళ్ళు అక్కడనే ఉంటారు ఇక్కడ ఊర్లలకి రారు కదా
రారు ఎక్కడ కలిసారుకి అక్కడ
ఉ అవును కాకుంటే ఈ ఇక్కడ ఉండే వాతావరణం అక్కడ ఉండదు అక్కడ పొల్యూషన్ ఎక్కువ ఉంటది ఇక్కడ అట్లు ఉండదు
అవునండి
ఊ ఇక్కడ మనం తినే ఆహార విషయంలోనైనా లేదంటే ఉండే విధానం మైన మనం మాట్లాడే మన పద్ధతులే వేరే తీరుగా ఉంటాయి
అవును మనం ఇట్లా గవర్నమెంట్ స్కూళ్ళలో పట్టణాలలో జీవించే పిల్లలు కూడా కొంచెం సంస్కారంగా ఉంటారు అదే పల్లెటూళ్లలో అనే సంస్కారం కదా పట్టణాలలో సంస్కారమే ఉండదు వాళ్ళ కి
అవును
హు మనకున్నంత సంస్కారం వాళ్ళకు
ఉండదు ఇగ అంటే వాళ్ళు పెరిగే విధానం అట్లుంటది ఊ
తీయాలి మేడం
ఊ ఆ నేర్పించాలి ఎందుకు కంటే ఒకవేళ ఇప్పుడు మన దగ్గర ఉండే పిల్లలు ఊర్లలో ఉండే పిల్లలు మన ఎట్లా చిన్నప్పటి నుంచి ఎట్లా నేర్పిస్తే అట్లనే అయతారు వాళ్ళ పట్టణాలలో ఉన్న వాళ్ళు మారారు ఇగ ఎందుకంటె వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళు అట్నే ఉన్నారు కాబట్టి
అవును
ఊ ఇగా అక్కడ ఉండే పిల్లలు అంటే అక్కడ అలవాట్లు అక్కడనే ఉంటాయి ఇగా వాళ్ళు అనేది మనలాంటి మనకి కల్చర్ కి అలవాటు పడరు వాళ్ళకి మనలాంటిగా మాట్లాడ దావైనా వేరే వాళ్ళతో అట్లా రారు మన దగ్గర వాళ్ళ అయితే ఎ ఏప్పుడు చూసి నువ్వు ఇంకొక సంవత్సరానికి మళ్ళీ వచ్చినా సరే అబ్బా ఈయన పలానా వ్యక్తి నా బావుని మీరు ఏం చేస్తారు మీరు ఎక్కడ ఉంటారు ఆనా అట్లా పలకరిస్త సరూ ఇక్కడకు హు ఇప్పుడు అ అదే మన పట్టణాల్లో అయిననుకో మన సొంతం మన అన్న తమ్ముల అయిన అక్క చెల్లెల అయినా సరే ఆ ఏందిలే ఈయనతో మాట్లాడేది అన్నట్టు పోతరు
అవునండి అవును
అట్లుంటది. పల్లెటూరికి, పట్టనానికి మధ్య తేడా ఇప్పుడు ఆ మా ప్రేమలు ఆ పే. తులనే విషయాలనే గాకుండా ఇప్పుడు ఫుడ్ విషయంలో గూడ అంతే లేదంటే వా తావరణం అంటే ఇయో అట్లా గుడా అంతే
అవును కాలుష్యం ఉంది ఫుడ్ కూడా చాలా అంటే ఇ రెంటు ఉంటది మన దానికి వాళ్ళ దానికి చాల తేడా ఉంట లేదండి వాళ్ళంతా ఫ్యాషన్గా ఇట్లా డైలీ ఇప్పుడు జాప్ చేసేటోళ్లునుకో, ఎమ్మటే ఆర్డర్ చేసుకొని వెంటనే . చ్చినట్టు ఆడర్ చేసుకుంటారు తిం సేసరికి తనకి లేని పోనీ జా రోగాలు కూడా వస్తూ ఉంటాయి
అవును, మరి వాళ్ళు ఎట్లా తెలుసా? వాళ్ళు మంచిగా వాళ్ళ పైన నీటుగా ఉన్నది చూస్తారు గానీ? వాళ్ళు ఎట్లా, ట్లా తయారు చేసేది వాళ్ళకి ఎట్లా తెలుత్తది? వాళ్లు ఎట్లాంటివన్నీ ఉ అసండి ఎ ఎలాం. టీ వాటితోనీ తయారు చేత్తారు, ఎంత నీట్ గా తయారు చేత్తారు అని వాళ్లకుఅర్థం కాదు! ఇప్పుడు మనమేనీయనుకో. మనం ఒకవేళ మన పల్లెటూర్లల, మనం ఏ మామూలుగా ఇప్పుడు చిన్న చిన్నవి ఉంటాయిగా? ఇట్లా బ. బజ్జీలు, బోండా అసంటి పెట్టుకున్నా కూడా ఊర్లలోనైనా! గూడా మనం. తెచ్చే వాటర్ అయినా ఏవైనా నీటిగుంటాయి మళ్ళా మామూలుగా
ఆమే స్వచ్చ్చఛతకి మారు పేరు లాగా ఉంటది
ఉ అవును, అక్కడ ఒకవేళ అట్లాంటి చేసినా? మొత్తం దుమ్ము. ధూలి, పొగ అవన్నీ ఉంటాయి. వాటి మీద మనం తినక తప్పదు! ఇగ అక్కడ ఉండే వాళ్లయితిగా.
ఆ వాళ్ళకి వాటికి అలవాటు పడిపోయారు ఉ అలపటు పడిపోయి తననికి తగ్గట్టు గుడా జ జబ్బులు కూడా వస్తున్నాయి ఉంటాయి వాళ్లకి
హు అవును ఎందుకంటే ఫుడ్డు ఇగ అట్లా మంచి చి. గుండదు ఇగ అంతే, తప్పదు అన్న వాళ్ళు ఇగ తినక తప్పదు ఇగ.
అవును తప్పది ఇగ కాని కొంచెం వాళ్లు గుడా శ్రమ అనుకోకుండా, తనంతట వాళ్ళు వంటలు చేసుకోవడం. అట్లా ఫుడ్ ప్రిపేర్ చేసుకుం వాళ్లకి. హెల్తీగా ఉంటారు ఇట్ల వేరే వాటి మీద ఆధార పడితే మన ఆరోగ్యమే ఖరాబ్ అయితది
ఇంకా అంతే కదా! మరి హా మాఎంతైనా మనకి పల్లెటూళ్లలో ఉండే వాళ్ళు ఎంత పనికి పోయి. యిన ఎంత పని చేసిన మనం తినే ఆహారం మనమే వండు కుంటాం మనం పక్కకు పోయి ఇట్లా కొనుక్కొచ్చుకోవడం అట్లా కొనుక్కొచ్చు అసంటివి ఏం జెయరు
ఇ లాంటప్ పనులు చేయకోకుండా ఉండడానికి, వాళ్ళు ఏం చేస్తారు వీటి మీద ఆధారపడుతున్నారుగా. డైలీ తన ఆరోగ్యం కాపాడు, వారానికి ఎగ్స్స్
ఉ అదే కదా మరి అట్లా ఉద్యోగాని కి వెళ్ళే వారు, వాళ్ళకోచ్చే డబ్బులు చూసుకుంటారు గాని, ఆరోగ్యం గురించి పట్టించుకోరు. ఎందుకంటే మనం ఇగ ఇం ఇట్లా, ఉమ్మా ఎవరు వండుతారు! ఎవరు తింటరు! ఇది పెద్ద పని అని అనుకున్న వాళ్ళకి ఆరోగ్యం ఉండదు. అం తేగా
రోన్తుంటే తేడా తనే ఆరోగ్యంగానే ఉంటారు గానీ ఎందుకులని ముందు చేసుకోవాలి, ఆడ చేకున్నా అంటే వాళ్ళతో ఆరోగ్యం మన అంతా పల్లెటూరు ఉ. ఆరోగ్య ముంట ఎగ్జాపులు రావాలన్న కూడా తక్కువ ఉంటది.
అయ్యో ఒకరి మీద ఆధారపడే వాళ్ళంటే ఇంగ అంతే ఇగ
అవునండి
ఏ కష్టం అనుకోకుండా మనది మనం చూసుకుందాం మనది మనం తిందాం, మనం పని ఏదో చేసుకుందాం, అన్నట్లు ఆలోచించుకుంటే ఏది ఉండదు. హో కానీ ఇగ ఏదో, ఇగ తిన్నామా! లేదా పోయినామా అనే వాళ్ళలకు అంతే. ఉంటది
అవునండి వాళ్ళ కూడా ఇప్పుడు పట్టణాలే ఎక్కువ. వా అదే పచ్చి కాయ అనే దొరకదు
మ్మ్ అంటే మీరు ప పల్లెటూరు లో ఉంటారా పట్టణంలో ఉం
మేము పల్లెటూరులోనే ఉంటామండి
మ్మ్ అవునుగా పల్లెటూరులో ఉండే వాళ్ళకి తెలుత్తది పల్లెటూరు గురించి
అవునండి
మ్మ్ సరేలేండి హ్మ్